హలో
ఆ ప్రెసి
బాగున్నావ్ కదా ఇప్పుడు
ఉ బాగున్నా ప్రస్ నా బాగున్నా
ముందా నేల సమదై
ఏమో చేయాలో కామంగా కమ్ము తిన్నాన్నా నువవు
అందన్నా
చికెన్ రైస్
ఉ మ
ఓ
మా కదే సండేద
ఊహుం
అ
ఏంగ్డి ఏండి ఎ జామ్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు
రేపటి నుంచే ముది
ఉమ్ రేపటి నుంచ
ఎందుకు
అక ఇప్పుడే కాదు నెక్స్ట్ వీక్
మ్మ్ వాళ్ళ కాలేజ్ సడ్మిషన్ ఎప్పుడు
ఆ
అలా ప్రాజెక్ట్ సడ్మిషన్ ఎప్పుడు హలో ప్రాజెక్ట్ సడ్మిషన్ ఎప్పుడు
ట్రైన్ ఎళ్తా ఉంది సిప్ సౌండ్
ఇప్పుడు ఇనాపాద్తంద
హలో
ఇప్పుడు ఇనాపాద్తంద
హలో
హలో
హలో
హలో ఇనపడలేద గాయి అ
ఇన్నప్పలె ఇప్పుడు వినిపిస్తుంది ఏంటి షాపింగ్ చేసావా పండక్కి ఇంకా ఆ ప్రజెక్ట్ సడ్మిషనా
మ్మ్
ఇంకా బుకే చేపిలేదు బుక్ బైండింగ్ చేయిచ్చి మళ్ళీ ఉంటుంది అది నెక్ట్ వీక్ ఆ ఈ మంత్ లాస్టకు
మేమ్ మీ ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసావా ఆ అయిపోయింది
ఎట్లా పెట్టారు అంటె ఫ్రంట్ పేపర్ అట్లా
మ్మ్ కాలేజ్ నేమ్ మన హెడ్డింగ్ వస్ పదే మనకు గైడ్ జేసిన వాళ్ళని ఏమ్ అదంతా ఫస్ట్ ఒక సిక్స్ ఆ సిక్స్ ఐ చేసేటి స్సర్టిఫికేట్ పేలు ఉంటాయి బుక్ లో
ఆ
ఉండేసి మళ్ళ లిస్ట్ ఆఫ్ కంటెంట్స్ ఏవేవ్ ఉండయి బట్టన్నామని ఇంట్రొడక్షను ఏమండ అబ్జెక్టివ్స్ వ్యూ లిటరేచర్ మెథడాలజీ ప్లాన్ ఆఫ్ వర్క్
అంతా కంప్లీట్ అయిపోయింది అని ఇది ఇప్పుడు మ్యాటర్ పెట్టడం ఇంకా ఏమి షాపింగ్ చేయలేదా పండగకి
ఆ చేసా కొనుక్కున్నా డ్రాసే
డ్రెస్ కొన్నావా
ఉ
బాగున్నాయి ఎ డ్రెస్సులు ఎక్కడ ఎడ కొన్నావు డిస్కౌంట్ ఇచ్చార పండగ్ కదా
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎంత పడిందంటే ఎక్కువే పండగలు డింగ ఎక్కువ బట్టలు
అకౌంట్ లేదా
గా అట్లాంటి షాపింగ్ మాలకు బోమ్ లే
క్లాత్ ఎలాంటిది
క్లాత్ ఆ ఆ కాటన్ నే కాట్నయితే
కాటన్ నాయి బాగున్నాయ బట్టలు అక్కడ హలో హలో రేసి ఆ ఇనిపిస్తందా వెయ్యి ఇనిపియలే పోండి హలో
హలో ఆస్ ఇనపళ్ళ
ఇప్పుడు వినిపిస్తాంది ఎందుకు సడంగా వాయిస్
ఏమో ఇప్పుడు ఇనపడుతంది ఇది కూడా నెట్ రావట్లేదేమో
మీది ఎందో సిగ్నల్ ప్రాబ్లం
ఉ రోజు అదే
ఉ కేంటి బ్రస్ఈ చెప్పాలి
త
చేషా నువ్వు
ఉ చేస బాగున్నారా అందరు నేను
అందరూ బాగున్నారు ఉ ఏదో జాబ్ వచ్చిందంట కదా మీ మా కంగ్రజు లెసన్ ప్రస్సి
ఈక ఈ క్యాంపస్ ఇంటర్వ్యూ జరిగేనే ధాంట్లో లోకి సెలెక్ట్ అయ్యాను అపోలో ఫార్మసీ.
ఓ
ఊ నీకు జరగలేదా క్యాపస్ ఇంటర్వ్యూ
జరిగాయి కానీ రాలేదు.
అవునా ఉ హు వస్తాయిలె జాబులు నేను వెళ్లట్లేదు.
ఊ
నేను వెళ్ళట్లేదు దానికి ఎంఫం చేయాలి
ఆహా
పోకూడదని అనుకుంటాను.
సరే
అ
ఎక్కడ ఇండస్ట్రీ సైడ్ ఎల్లలన?
ఆ ఆ ఇండస్ట్రీ సైడ్, ఇండస్ట్రీ సైడ్ ఎల్లి అట్లే ఎంఫ్మ్ చేసుకున్నామని
స్పెషలైజేషన్ ఏం చేస్తారు?
అదే తెలిలే ఇండస్ట్రీ లే ఎవరికైనా తీసుకుంటే వరకు బట్టటి స్పెషలైజేషన్స్
ఆ
ఉ హ
కనుక్కున్నారా అక్కడ
లేదు ఇంకా మా ఫ్రెండ్ కనుకుంటాననింది, జాయిన్ అవుదాం ముగ్గరం అనుకుంటాను.
ఇంటర్న్షిప్ క
మ్మ్ మ్మ్ ఇంటర్న్షిప్ జాయిన్ అయ్యి, అట్లే ఓ సిక్స్ మంత్స్ చేస్తే, వాళ్ళే అక్కడే జాబ్ ఇస్తారో అక్కడనే చేసే
అదే బెటర్లే
ఆ నువ్వు
నేను ఇంకా ఏమ అనుకోలేదు.
ఇంకెప్పుడు ఇంక అయిపోతది కదా ఇ సేఫ్
కేజిర అయితే అది
వర్షంటట్లా ఏదో ఒకటి ప్లాన్ వేసుకోవాలి. కదా ఎంఫము జాబు అని.
అప్పటికి ఎట్లా ఉంటే అట్లా అని చెప్తాను, ఇప్పుడు ఏం ప్లాన్స్ లేవు.
ఉ
ఆ
నిచ్చ భయి
ఇంకేంల ప్రెసి ఇంకేంటి ఏమన్నా కాలేజ్ లో ఎట్లా ప్రెషర్స్ చీ ఫేర్వాల్ జరిగిందా
హూ మాకది అయిపోయింది జూనియర్లు ఫోటో ఫ్రేమ్లు ఇచ్చారు
అవునా ఫ్రెండ్ బా చేసారా
ఆ బాగా చేసారు ఈవినింగ్ వరకు ఉండింది అదే ఆ ఆ రోజంతా చేసిన
అవును స్టేటస్ లో పెట్టినవ్ చూసాము డెకరేషన్ అందు బాగుండింది థ్యాంస్లే సార్
చేసాం
బా భలే సావే డాన్స్
ఏస్తాం
బాగున్నారే మీ ఫ్రెండ్స్
బాగుంటారు వాళ్ళకేం
ముగ్గరు బాన్ న్నార్ చుడ్డాని
ఆ ఒకటె కలర్ లాంటి శారీస్ తీసుకుందాం ఆ హా ఒటె డి
అరే జ్యూలరీ సారీ సంతా కి బాగున్నారు అంత క్లోజా మీరగ
బాగలే
బాగాలే అండీ
వెస్ట్ వెస్ట్ ఫ్రాన్స్
ఇపో
మ్మ్
ఇంకా ఏంటిి క్రై ఇయ్యేదండీ ఈ ఎగ్జామ్స్ గోలే జరుగ్ తా ఉన్నాయి
ఉమ్ అవి అయిపోతే ఇంగ అయిపోతుంది మల్లా
అ పోతుంది ఎందుకు వచ్చే ఎగ్జామ్స్ కనిపిస్తాంది కీ
ఉమ్ ఆ
ఎందుకు వచ్చినాయా ఎగ్జామ్స్ అనిపిస్తుంది
అవును నిజంగానే ఓకే లేదురా
ఇంట్రెస్ట్ ఎక్కులేరు వాళ్ళు ఏం చెప్పారు మనం ఏం రాశాం తమే
యా క్లాస్ పాస్ అయిపోతే అయిపాయే ఈ యొక్క సేమ్ ఇన్ని పాస్ అవ్వలేమా ఒకటి కాలమా
హా పోసం ఎందుకో ఎక్జామ్స్ సండే అట్లయిపోతదా హ హా
హమ్
నీకు ఇంకా మన అందరికి ఒకే లాగా ఉండే నీకు మిడ్డి అయితే ఇంకా మిడ్డి డే అయిపోలేదు
మాది కూడా ఇంకా సోమవారం ను థర్డ్ ఇంకా పండగ లేదు లేదు హాలిడే ఏం లేదు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇవ్వరు
ఫెస్ట్ మానామ్ అదే కదా చేసుకునేది గాది కొత్త సంవత్సరం బట్టలు పెట్టుకున్నాం
ఆ పెడతాము మా నానమ్మకి మా తాతయ్యకి
ఉగాది పచ్చడి భలే ఉంటది మీరు టేస్ట్ చేసారా బాగుంటుంది తినుంటావు కదా అదే మా ఇండ్ దగ్గర ఫ్రెష్ గా వేప పూత పూస్తా ఉంది
ఉ చల్లగా ఉంటుంది ఆ వేప చెట్టు కింద
చేస్కోగ రెడిగ తయారవుతుంది ఇగ పండకి
మ్
ఉగాది అంటేనీ మామిడాకులు అంత బాగుంటుంది
పోన్ అవును
స్ అంతా ఇంటికి వస్తారు బ సెలెబ్రేట్ చేసుకుంటాం కదా
మ్
మీరు
మేము కూడా బాగా చేస్ బంగా మేము బాగా చేస్తాం ఇంకేమి
ఇంకా ఏం లేదు ప్రీసి
సరేగా అయితే బాయ్
బాయ్
మ్